బాన్నావా
బాగున్నామండి మీరు బాగున్నారు
హు బాగున్నానండి తిన్నారా
ఉమ్ తిన్నామండి మీరు తిన్నారా
ఇంకా లేదండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఊరికే ఫోన్ చూసుకుంటున్నాం మీరు
ఓమ్ కేమ అే అజ ప్రో
ఉ ఏం తిన్నారు? హలో హలో హలో వాన్ దంట్ల
హలో
హలో
హలో
ఆ వినిపిస్తది అండి
ఆ ఒకడ సిగ్నల్ సరిగ్గా లేవా అండి
ఆ ఉందండి మీరు వాయిస్ వినిపియటంలే
ఇప్పుడు వినిపిస్తందా
ఆ ఇప్పుడు వినిపిస్తది అండి
ఏంది ఎందో అడుగుతున్నారు?
ఏం తిన్నారండి అంటి?
అవునా అన్నయ్య కి ఏం చే ఏం చేసారు వుడు ఫో ఉ పీజీకే పీజీలోనే ఉంటదా సూడెంట్ ఏదో ఏం చేశారు
దుడుడోచ్చారండి ఊరు నుంచి
అవునండి
ఉమ్ ఫెస్ట్కా ఏం ఫెస్ట్ జరుగుతాంది అండి
ఉ కాలేజ్ లో అక్షర్ వీడిపోయింది ఏంటిది ప్రాబ్లమ్
ఆ
అ
ఏం చేస్తారండి ఫెస్ట్ కి
ఏం చేస్తాం ఉమ్ సాంగ్స్ వినిపియ్య ఆ ఇంగేకారా ఐడియా ఉంటంది మీరు ఒక ఐడియా లేదా మీ కాలేజెస్ లో అలా చేయడం
మా కాలేజ్ లో చేస్తారు.
అవును
సెలబ్రిటీస్ అట్లా ఏమన్నా వస్తున్నారండి?
ఆ వస్తున్నారండి ఇదో శర్వానందు శర్వానంద్ వస్తుండు
ఆ ఈ రోజు ఒకటేనా అండి ఫెస్ట్
ఈ రోజు రేపు టూ డేస్ ఉంటదండి
హా
మీరు ఏం తిన్నారండి?
దోశ చట్నీ తిన్నామండి పొద్దున
నా నీకు
ఇప్పుడు ఉన్నా తినలేదండి
ఏమో అండి ఇంకా ఇంత లేక ఇంటి దగ్గర ఉండి
ఉ
ఇంటి దగ్గరనే ఉన్నారు కదా ఏమి ఇంతలేటు అయ్యింది
ఇంకా ఇప్పుడు రైస్ వేసామండి ఉడుకుతోంది తుపాట్
మీరే చేసారా ఇంటి దగ్గర ఉన్నారా
ఆ ఇండి
ఉ సరే అదే నేను అనుకుంటున్న
ఇంగా హాస్టల్ కి పోయి. లేదండి, చిన్న చిన్నవి చేస్తాం అంతే. రైస్, రైస్ కుక్కర్లో ఏస్తామండి.
ఆ.
ఉమ్, మీక్, మీకు ఓచ్చండి వంటలు. ఉమ్మ్. మీకోచ్చ అండి వంటలు.
ఉహు రావండి.
ఉ.
అన్నీ రైస్ ఎక్కడ ఓస్తాది. ఓన్లీ రైస్ మాత్రమే ఓస్తది.
ఉమ్, నాయి చిన్న, చిన్నటి పప్ అట్ల్. పప్పు, రసము, చట్నీలు ఏమన్నా కలర్ రైసులు చిత్ర అన్నం, పులిహోర టమాట రైస్, అట్లా చిన్న, చిన్నవి అయితే చేస్తాం.
ఆ. పండగకి ఏమేం చేస్తారు.
పండక్క.
ఉమ్.
ఏం లేదండి, ఇప్పడ్ ఆ బండల్గడగి,
అవును, మళ్ళీ లేకపోతే హాఫ్ మినిట్ ఎక్కువ ఇబ్బంది పడతాము. టికెట్ లేకుండా, ఏ జర్నీ గుడా జేయాలెం. ఆ.
మీరేం జేసినారండి పండాక్కి?
పండగ్కి ఏం లెవ్వు. ఇంగ ఫుడ్ జేసుకొని, తర్వాత పూజ జేస్తా, రొటీన్ ఫెస్టివల్స్ కెలా జేసుకుంటామో అలా .
ఉమ్మ్.
ఏ పండక్కి ఎక్కువ
బొబ్బట్ల, ఓలికలు అట్లా ఏమన్నా చేసారండి.
ఓలికలు గదా.
ఉమ్.
ఓరిగలు జేసా . ఒలిగాలు చేసింద్. బొబ్బట్లు అంటే, అలాంటివి అయితే చెయి, చెయి ఉమ్.
గుడికి అట్ల ఏమ్ పోలేదండి.
ఆ వెళ్ళానండి ఆ రోజు, ఫెస్టివల్ రో . ఆ కొత్త, కొత్తాయి చెయ్యడానికి పెర్మిషన్ ఉండదు.
ఏ గుడికి పోయారండి.
హుమ్మ్.
మీరండి.
షాపింగ్, అట్లా ఏం చేయలేదండి ఈ పండక్కి.
షాపింగు. మరి అలా లేదండి.
నార్మల్గా ఫెస్టివల్ చేస్తారండి.
ఉమ్. అంటే. షాపింగ్ అంటె ముందే అన్నయ్య వాళ్ళు చేసేసారు
హ్మ్మ్ మీకు వెస్ట్రన్ ఇష్టమా ట్రెడిషనల్ వి ఇష్టమా అండి?
నాకండి నాకి వవెస్ట్రన్ ఇష్టము అంటే సెట్ అవుతది కానీ నాకు ట్రేడిషనల్ అంటే ఇష్టమేనండి
హ్మ్మ్
కొత్త డిజైన్స్ వస్తే ఆ ట్రెడిషనల్ ఇష్టం రెండు ఇష్టమే అండి
అంటే ఎక్కువ ఏదీ ప్రిఫెర్ చేస్తావు?
ట్రెడిషనల్ ఎ వెస్టర్న్ అంటే కాలేజీ లో ఉన్నాం కదా ఎక్కువ వేయం కదా
ఉహ్మ్మ్
ఎప్పుడో అయిపోతన్నది
ఓ
ఎం లేదండి అంటే మీరు అంటే కొత్త డిజైన్లు వస్తుకున్నప్పుడలా కొంటారండి డ్రెస్సులు?
హ
ఆఫర్స్ ఉన్నప్పుడు కొంటారా అండి
హ్మ్ ఆఫర్స్ ఉన్నపుడు కొంటా నండి
హ్మ్మ్ మాములు వి ఎం కొంటారండి ట్రెడిషనల్ లో?
మాములు వా అంటే నాకు ట్రెడిషనల్ అంటే లంగా ఓని అలాంటి ఇష్టం అండి
హ్మ్
హ్మ్మ్ కాకపోతే ఇంకా కాలేజీ లో ఉంటాం కదా
కుర్తా సెట్ లాగా అండి
హ్మ్మ్ హ్మ్ అంటే టాప్ కుర్తా సెట్ అండి ఇకా ఏమన్నా కుర్తి
మీరెక్కడికి బయటికి వేళ్ళ లేదా అండి
ఏం పోలేద్ అండి పండగ నెక్స్ట్ రోజు ఇడా ఊర్లో అమ్మవారి దగ్గరికి పోయినామ అంతె
ఉ
అంటే గంగమ్మ ఆ సారీ పెడతారు కదా దేవున్ ఎందుకు పెట్టే పోయిన
హ్మ్
మేం ఎక్కడికి పోలేదండి
ఏమండి
ఏమ్లా ఊరికే ఎం చేతం రోజు తిరుగలేం కదా బైకి
అవును అండి
బహుశా మొన్న ఎప్పుడో అనంతపూర్ కి పోయినామంతే
అనంతపూర్ కి
ఆ
అనంతపూర్ కి నేను ఇప్పుడు వెళ్ళాను అనంతపూర్ కి
ఏంది
అనంతపూర్ కి నేను కూడా వెళ్లానండి
ఆ మీ ఫ్రెండ్స్ ఇంటికి అట్ల ఏం పోలేదండి
ఉ వెళ్ళా వెళ్ళాలని అనుకున్నాను కాకపోతే కుదరలేదు
ఉ
ఇంకా అందువల్ల వెళ్లలేదు
ఉ ఒక ఫ్రెండ్స్ ఇంటికి పోయి అందరు పోయి బా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటే బా అంటరు కదా
అవును
హు కుదరదు కదా
ఆ అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కదా
ఇంట్లో ఉండకుండా వాలి ఇంటికి బయండి
హు అంటే ఫ్రెండ్స్ పిలుస్తా ఉంటారు అంటే మనలో కూడా మనకు వర్క్ ఉంటాది కదా అండి
ఉ ఫ్రెండ్స్ బిల్ చ్చినా ఒకరు వస్తారు ఒకరు రారు అందరు రారు కదా
ఉ అదే కదండీ
ఉ
ఇంకేంమండి
ఆ ఏం లేదండి ఇంగ కాలేజీ పోతన్నారండి
ఇంగేమి
ఈవినింగ్
ఆ వెళ్ళాలి కదా
ఆ
ఫస్ట్ ఇయర్ కదండీ వెళ్ళాలి
ఉ ఔట్ ఫిట్స్ ఏంటివన్నీ కాలేజ్స్కి
ఏదో డ్రెస్ తెచ్చాను తెచ్చుకున్నానండి చూడాలి
ఆ హాఫ్ సారే అండి
ఆఫ్ సారి ఏం కాదు సరేలేండి ఉంటాను బాయ్
ఉ సరే